హలో ఆ బాన్నం మీరు బాన్నారమ్మా
ఆ బాన్నమండీ
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ప్రస్తుతానికి ఖాళీగున్నానూ
తిన్నారా
ఇంకా లేదండి మీరు తిన్నారండి
సాయంత్రమూ మధ్యాన్నం తిన్లేదా ఇంకా
మధ్యాన్నం తిన్నామండి నేను ఈవినింగ్ టైం కూడా తింటూ ఉంటాను
అవునా స్నాక్స్ టైమ్ తింటా ఉండవా ఆహు ఏం చేసినారు ఈరోజు లంచు
ఈ రోజూ ఉల్లగడ్ల చార అన్నం చేసామండి
అవునా ఏం చేత్తార్రు ఆఫ్ నైటి కా ఊ ఉ
మీరేం చేశారండి
మేమూ ఈరోజు పప్పు రసం అన్నం
ఒకే
ఊ ఈరోజు మేమే చేస్తాం ఇంట్లో ఊ మీ సైడ్ ఎండలు ఎట్లున్నాయ్
బానే ఉన్నాయండి ఎండలు ఎక్కువ ఉన్నాయ్ వర్షాలు రావట్లేదు ఈ మధ్య
అవునా అంటే కొంచెం బాగానే పన్నాయ అంతే పొలాలు తరిచే అంతమైనా
అ ఆ పొలాలు తడిచే అంత అయితే వర్షం పడిందండి
పడిందా ఆ అట్ల పడితే పర్వాలేదు ఇప్పుడు మా సైడు వర్షాలే లేవు
ఆ మాకేం పర్లేదండి ఇప్పుడు ఎండ కాస్సుంది వర్షం రాలేదు
ఆ
ఉ
అయిన మాకు బెదురు బెదురుగా ఎండగాస్తా ఉంది
ఆ
కొంచెం బాగ ఎండగాస్తది మళ్ళీ కొంచెం కొంచెం మబ్బులుగా వచ్చేది అట్లగాసేది ఉమ్ ఇక్కడ వాతావరణం మేమంతా అందరికి ఫీడ్ జరాలు కూడా వస్తా ఉన్నాయ్ వైరల్ ఫీవర్సు
అవునవునులేండి
ఊ అక్కడ ఎట్లుంది మీకు
ఇక్కడేం బానే ఉందండి వర్షాలు వచ్చి వెళ్ళాయి కదా
అవునవునులేండి కొంచెం కూల్ అయింటాద్లే వాతావరణం
అవునవును
ఉమ్ ఇక్కడ మాత్రం భారీగ ఎండలు కాస్తా ఉన్నాయి
ఉ
ఇంకేంటండి మీరే వంట చేస్తారా
ఆహా నేను చేయనండి మా అమ్మ చేస్తుంది
అవునా మరి మీరు నేర్చుకోలేదా వంట
అప్పుడప్పుడు వెళ్తూ ఉంటానండి వంట చేసుకోవడానికి కాకపోతే మిగతా వాళ్ళంతా భయపడుతూ ఉంటారు నా వంట తినడానికి
అవునా నేర్చుకోండి బావుంటది అలవాటు అయితే ఇంకా బాగా చేస్తారు వంట మరి మీకు ఏమి ఇష్టమైతే అవి చేసుకునీ తినచ్చు
అవునవును కాకపోతే నేనే తినలేనండి నా వంట అలా వస్తది అది
అవునా
అవును
ఉ ఇంకేంటి ఏం పెట్టినారు మీరు తోట
ప్రస్తుతానికి ఈరోజు ఇంకా నాటమండి టమోటా పరి
అవునా ఇంకా టమోటా ఒకటే పెట్టినాను మీ సైడ్ ఏం పెడతారు ఎక్కువ బాగా
మా సైడు వరి వేరుశనగ ఇట్లా ఈ మీ మొక్కజొన్న
ఉమ్ మొక్కజొన్న కూడా పెడతారా పందులు వస్తాయా
పందులు కాదుగాని జింకలు వస్తూ ఉంటాయండి
జింకలు వస్తూ ఉంటాయా
కలు చిలకలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా
జింకలు కూడా తింటాయ ఆక్క మొక్కజొన్న
ఏమో అండి వస్తూ ఉంటాయి
ఉ హూ మా సైడు మొక్కజొన్న ఎక్కువ పందులు తింటాయి ఆ పందులు రాకోకుండా మళ్ళీ చీరలు ఆ చీరలు చుట్టూ కట్టేసి సోలార్ పెడతారు అవున్లేండి
మేము జింకలు కోసం కట్
పందులు రాకుండా మొత్తం చిలకలు కూడా ఎక్కువ మాకు బాగా టార్చర్ చేస్తన్నాయ్
ఆ మాకు అలాంటివి ఏమి లేవు ప్రస్తుతానికి
ఉహు
ఉమ్
పైన బాగా కంకులు పైన వచ్చింటాయి కదా మనుషులు వలుచుకునే తినేలాగా ఉంటాయి
ఆ ఆ
ఉమ్ మాసైడ్ అవ్వే వేస్తారు కాని పత్తి కూడా వేస్తారు మా సైడు
పత్తి ఆ మా సైడ్ అదేమి వేయ్యారండి
పత్తి మొక్కజొన్నా రాగులు కంది మిలట్స్ అంటారు కదా ప్రతి ఒక్క మిలట్స్ వేస్తారు ఉ జొన్నలు రాగులు కొర్రలు
ఉమ్
చాలా చాలానే వేస్తారు
మీరు ఏం వేస్సరండి
మేము ఈసారి పత్తి వేసాము సేన్లో వచ్చేసి ఆమ్ ఇది ఏమంట్రరు గోధుమ.
గోధుమా
మ్ మ్
మ్ మేం సేన్లోచ్చేసి ఆమిదాలంటారు కదా అవేసామండి
అవున్లే ఆ ఆయిల్కి ఆమ్దాల నూనె ఉమ్ మేం కూడా ఎసిన్యం బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎసిన్యం
ఆ
ఉమ్ పర్లేదు ఎవ్వరేయ్యలేదిక్కడ, కానీ ఫస్ట్ టైం వేసాం మేమె. బానే ఒచ్చింది
మ్ ఇక్కడ మొత్తం అవేనాండి సేన్ల్లు, మొత్తం అవే ఏస్తూ ఉంటారు.
అవున్లే వాటర్ కంటే వాటరేక్కువున్టాయి ఉండవా? మీకు అట్ సైడ్ కాలువ రిక్కో.
ఆహా లేదండిప్పుడు అట్లా ఏం లేవు వర్షాలోస్సే సెర్లకే వస్. సున్టాయ్ నీళ్లు సెర్లోకోస్సే ఇంగ ఆల్మోస్ట్ ఆ ఆ ఇంగ బోర్లోనూ ఉంటాయి వాటరు
అవును అట్లోస్తే పర్వాలేదు మాకేం అట్లేమ్ అంత అవ్సరం లేదు మాకు బావులే ఉన్నాయి
ఆ
మ్ గవర్నమెంట్ కాల్వకూడా నీళ్ళు వదిల్నారు ఆ కాల్వకి. చేన్న్లల్లో ఉంటాయి కదా! ఆ చేన్లకు మాత్రం వేసుకోన్డేకి ఇబ్బంది లేదు.
ఆ మాక్ సేన్డ్లాలో వేసేదానికి వర్షాల్
ఆ ఇప్పుడు చెనిగా ఇవన్నీ వర్. ర్షలకే కదా పండేది
ఆ ఆ
ఉమ్
టమోటా ఇట్లాటీవి పెట్టినప్పుడు బోర్ నీళ్ళకి ఆధారపడి ఉంటామ్.
టమోటా మితవన్నీ పత్తి ఇవన్నీ ఆధారపడాల్సిందె నీళ్ళ కి అయినా చేన్న్లల్లో పత్తి కూడా వేస్తారు వర్షం నీళ్ళకే పండుతాదని. ఉమ్ వేస్తా ఉంటారు
ఇంకేంటండి మీరు ఏళ్తుంటారండి తోట్లోకి
లేద్ర నేను వెళ్ళనండి నాకు తోట్లో పన్ చేయడం రాదని. వెళ్ళన్ నేను ఒల్లెప్పుడన్నా కూలోల్లోస్తే
ఆ ఆ
వాళ్ళ కోసం ఫు ఫుడ్ చే ఫుడ్ ఒక్కటే చేసిస్తా తర్వాత. కాఫీ టయానికి ఈవినింగ్ ఆ టైంలో
ఆ అవున్లేండి
ఏదన్నా నీళ్ల్లీ డానికి అలైతే వెళ్పోతా
ఉమ్
మాకు చిన్న పాపున్ది స్కూల్కేళ్ళే పాప
అవున్లెండి ఇంకా పాపన్ చూస్కోడమే సర్పోతది
ఊ ఆ పాపను లేపి రెడీ చేసి ఫుడ్ తయారు చేసి స్కూల్ కి పంపియాలి కదే
అవును అవునులేండి చిన్నపిల్లలు ఉంటే చాలా కష్టం అవుతుందండి పని చేసుకోవడానికి
ఆ ఆ అందువల్ల ఇబ్బంది మాకు మే మాకు సరిపోతది మాకు ఇంట్లోనే మ్మ్ ఇంకేంటి, మీకు స్కూల్స్ బానే జరుగుతున్నాయా అక్కడ
ఆ ఆ బానే జరుగుతున్నాయండి
ఓపెన్ అయినయ్యా, మీకు స్కూల్ పిల్లలు ఉన్నారా ఏమన్నా
ఆ ఉన్నారండి, బ్రదర్ ఉన్నారు.
ఉమ్ పర్లేదు బాగా జరుగుతాన్నయ్యా
ఆ ఆ బానే జరుగుతున్నయండి
అప్పుడు మనమంతా గవర్నమెంటే ఇప్పుడు పిల్లలకే ప్రైవేట్లు
ఆ ఇప్పుడుకి ఆల్మోస్ట్ ఆస్తి సగం కరిగిపోతుందండి
హా హా అదే ఒక విషయం అయితే వీళ్ళ కి మనము స ర రెండవ సమయం అది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కి పెట్టే ఒక కాలేజ్ ఫీజే ఒక సెమస్టర్ ఫస్ట్ క్లాస్సే కట్టాల్సివస్తాంది వీళ్ళకి.
ఆ ఆ అవునవునండి అప్పట్లో అంతా ట్వంటీ థర్టీ థౌజండ్ లో అయిపోయేది ఇప్పుడు ఫస్ట్ క్లాస్కే పెట్టాల్సి వస్తుంది అంత
ఆ థర్టీ థౌసండ్ కూడా ఫస్ట్ ఇయర్ సెకెండ్ ఇయర్ ఆల్మోస్ట్ దానికి ఒక ఫిఫ్త్ ఒక టెన్ థౌజండ్ వేసుకుంటే ఆ రెండేళ్ళకు సరిపోయే బట్టలు ఆ ఆ ఖర్చులు సరిపోతా ఉన్నయ్
ఆ ఆ ఆ
ఇప్పుడు ఎక్కడైతే అవి అసలు హా హా
కష్టమేనండి ఇప్పుడు చదివిపియ్యాలంటే
ఇప్పుడు చాలా కష్టమైపోతా ఉంది. ఇప్పుడు అప్పుడు మన అమ్మోళ్లు ఎట్లాగొట్లాకి చదివించినా ఇప్పుడు పిల్లలకి ఆస్తి కరిగియ్యాల
ఆ అవును
హా ఇక్కడైతే భారీగా ఉన్నాయండి చిన్న పిల్లలకే ఎక్కువ ఎక్కువ అమౌంట్ స్కూల్ ఫీజు మళ్ళీ బస్ ఫీజు మళ్ళీ యూనిఫార్మ్ మళ్ళీ స్కూల్ మళ్ళీ బుక్స్ ఫీజు అన్ని సపరేటే ఓన్లీ ఆ స్కూల్ ఫీజు మాత్ త్రమే ఒక రకం అంటా బస్ ఫీజు ఒక రకము
ఆ
చానా ఇదీమ్మ
ఆ
మీకు మీకు అక్కడ అమౌంట్ ఎక్కువ అయితదా స్కూల్ అమౌంట్ తక్కువగానే ఉంటదా
ఆ ప్రైవేట్ కైతే ఎక్కువే అండి ఇవి గవర్నమెంట్ కూడా ఉన్నాయి కదా అక్కడ కొంతమంది వెళ్ తూ ఉంటారన్నమాట
ఊమ్
ప్రవేటు కంటే కష్టమేనండి ఇక్కడ
అదే పంటలు బాగొచ్చి మనకన్నీ అనుకూలంగుంటేనావ్ ఎంత డబ్బుల్ వెట్టైనా సదివియోచ్చు మనకే అంతుంటె మాత్రం ముందు మనం చదివియాలంటే కష్టమైతాది గదా
అవునవునండి
ఆ
పంటలు వొస్తే హ్యాపీగా జదివిపిచ్చవచ్చు
అది పంటే రాక్పోతే
ఊ
అట్లా చాలా ఇబ్బంది పడే వాళ్ళ్ వుంది చాలా ఇబ్బంది బడాల్సొస్తావుంది
ఆవును
ఒ అహహ ఇంగ చు చిన్న పిల్లలన్ చదివిచ్చేకే ఎంత కష్టమైతాందో ఇంగొ వాళ్ళు ఆ తెంతు స్టాండర్డ్ ఐపోయేసరికి ఇంగా బెరిగిపోతది
అవును
ఆవ్యా టెన్త్ స్టాండర్డ్ కి ఎంత బెట్టాల్సొస్తదో
ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారండి వాళ్ళేమి
అది మనమేం అనుకుంటం ఈ స్కూల్లో చదువుక్పోతే ఇంగ చదువురాదేమొ అనే ఉద్దేశంతో మనం బోతాంటం
అవునవును అందువల్లే వాళ్ళు అలా పెంచుతున్నారేమో
హ అది అట్లబోతే గవర్నమెంట్ ఎజ్యుకేషన్ ఐనా పర్లేదండి బాగ్ చెప్తున్నారు ఇప్పుడు అంటే పిల్లలూ ఇంట్రెస్ట్ బెట్టాల గానీ
ఆ ఆ
ఇంట్రెస్ట్ లేకుంటే ఇంగ చెయ్లేర్ ఏం చెయ్లేరు
అవును
ఉ సర్లేండైతే ఓకే అ